ఆ ఏమి
తిన్నావా త్రీ అయినాయి కావచ్చు కదా ఒకటి వేస్టెడ్ అయింది అనుకుంటా మేబి
కావచ్చు
ఆ
ఉమ్ ఆ నాకు రన్ అవుతుందేమో అది ఒకవేళ సున్నెనో లేదో
కావచ్చు
ఉమ్
కనుమర
లైక్ ఖాలీనే ఇంకా ప్లేస్మెంట్స్ ఏం రావట్లేదు కదా ప్రిపేర్ అవ్వడం బంద్ చేసినాం
హహ్ ఏ ఏమైనా ఇట్లా గవర్నమెంట్ సెక్టర్స్ కి ప్రిపేర్ అవుతా బెటర్ ఏమో కదా
అట్లనే అనుకున్నా గాని ఫస్ట్ ఈ ఐటి ట్రై చేద్దాంమని ఉన్న వా న్ వన్ ఇయర్ ఇప్పుడు ఎట్లాగో వాడు వేస్త లేడు సీఎం
చాలా మంది మనం ఇట్లా మన ప్రొఫెషన్ చదువుకొని చేయకపోతే వేస్ట్ ఏ చదువు కుణమంటారు నియర్ బైస్
అంత బెట్టి చదివింది బీటెక్ చదివింది మళ్ళీ గవర్నమెంట్ కి ట్రై చేసి స్తున్న అంటారు
ఆ సీటా లేకపోతే మేనేజ్మెంట్ సీట్ ఏ నా నాది కూడా సీట్ ఏ ఎక్కడ మీది అంటే
ప్ర ఎన్ దేనికి గురి ప్రాపర్ మరి గద్వాల అన్నాగా మాపున డిస్టిక్ట్ గద్వాల్
నాకు గద్వాలు చాలా ఇష్టం తెలుసా
రా మరి తీసుకెళ్తా
నిజంగా గద్వాల్ చూడాలనేసి అక్కడ గద్వాల్ కోట అని ఒకటి ఉంటది కదా
ఉంటది గానీ మూవీ కోట కాదు రా వేరే కోట్ ఉంటది అక్కడ అట్లుండదు అది వేరే కోట మాది వేరే కోట టోటల్
ద మీకు హైదరాబాద్ టు హోమ్ టౌన్ దగ్గరనే అయితే
అమ్మ ఫోర్ అవర్స్ జర్నీ మాకు
ఉమ్ లైక్ ఇప్పుడు కెరియర్ మీద ఏమన్నా సోది మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ గా మాట్లాడుకుందాం ఓకే
చెప్పు ఉమ్
నేను కూడా కూడా బీ ఫార్మస్ అయినాంకా అంటే అయిపోయినాక ఇన్ఫార్మ్ చేస్తారు. చాలా మంది ఇన్ఫార్మ్ చేసి లైక్ మెడికల్ కోడింగ్. మీలా నే కోడింగ్ ఉంటాది. నేను కూడా అదే కోడింగ్ చేసుకుందాం అనుకుంటున్నా లేకపోతే ఎం. బి. ఏ.
ఎంబిఏ వద్దు వేస్ట్ ఆఫ్ టైమ్.
టూ ఇయర్స్ కదా బెటర్ టు చూస్ మెడికల్ కోడింగే బెటర్. కోడ్ కోడింగ్ ఎట్లా నడుస్తుంది కదా అని సేఫ్. అహ్
బెటర్ అదే తీసుకో
తీసేసుకోవడం తీసేసుకున్నాం గాని ఇప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది.
మ్!
ఫస్ట్ ఇయర్ లో అనుకున్నా ఫ్యూచర్ ప్లాన్ తర్వాత ఆలోచిద్దాంలే. ఇంక చాలా టైమ్ ఉంది కదా అనేసి ఇప్పుడు థర్డ్ ఇయర్ వరకు వచ్చేసిన కదా
ఆ అయిపోతుంది కూడా.
అవును, ఇంకా మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం?
నాకా?
మ్!
నాకు శివరాత్రి ఇష్టం ఎక్కువ.
అవును దసరా, దివాళి దీవాలి.
అవి మేము మాకు అంత సెలబ్రేట్ చేసుకోం మా సైడ్ నార్మల్ గానే. జరుగుతాయి మా సైడ్ అసలు
అవునా, మా సైడ్ ఎవ్రీ ఫెస్టివల్ లైక్ దసరా
మీది లెవెన్ డేస్ చేస్ స్తారు కదా, మీరు నైన్ డేస్ లెవెన్ డేసో దసరా
ఆ లెవెన్ డేస్ లెవెన్ డేస్ చేస్తాం. లెవెన్ డేస్. నేను లెవెన్ డేస్ అయితే నైన్ డేస్ నేను ఫాస్ట్ టింగ్ ఉంటా దుర్గాదేవికి.
అవునా?
ఆ అప్పుడు మొత్తం లైక్ మొత్తం మార్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి లేచి తలస్నానం చేసి పూజ చేసుకొని టెంపుల్. పోయి మాల వేసుకుంటా నేను దుర్గాదేవి. హ్మ్, మొత్తం ఎంతిన్న్ ఏం తినకుండా ఎప్పుడైనా చాలా ఇట్ల చక్కెర వస్తే మన ఇట్లా జ్యూస్ టైప్ ఏదైనా మిల్క్ ప్రిఫర్ చేస్తా హుమ్ మోస్ట్ ఒట్టి వాటర్ తాగుతా.
చేస్తున్నావ్
త్రీ ఇయర్స్ అయితుంది. మధ్యలో వన్ ఇయర్ గ్యాప్ అంటే మా తాతయ్య చనిపోయిడు వన్ ఇయర్ ముట్టడు వచ్చింది. అవ్ వేయలేదు లేకపోతే వేస్తానేను.
హ్మ్
మ్ హు అందులోనే పా తర్వాత ఫాస్టింగ్స్ అయిపోయినాక ఫుల్ నీరసం అనిపిస్తాది.
అవును అంటే మార్నింగ్ మొత్తం ఉంటావా? నైట్ తింటావా?
ఆ మార్నింగ్ మొత్తం ఉండాలి. పక్కా మీరు ఫ్రూట్స్ తింటే తినొచ్చు హాఫ్ టైమ్ లే వా జ్యూసెస్ స్ట్రిప్ చే తాగుతారు కదా? తాగొచ్చు. తాగే వాళ్ళు తాగుతారు. ఇ ఇష్టం ఉంటది నేనే ఏం తిన్న అల్పాహారం ఏం తినను నాకు నార్మల్ ఫాస్టింగ్స్కే తినను నేను తినను
ఉమ్ నేను కూడా అంతే శివరాత్రికి
ఈవినింగ్ పూజ అయిపోతుంది కదా ఇట్లా దేవి దగ్గర ఎయిట్ థర్టీ నైన్ అప్పుడు తింటాను అప్పుడు తిని మళ్ళ నె క్స్ట్ డే మళ్ళీ ఎయిట్ థర్టీనా అట్లా నైన్ డేస్ లెవెన్ డేస్ ఉంటా
కూర్చోబెడతారా గల్లీలో దుర్గమ్మని
అవును గల్లి గల్లి ఉంటది తెల్సా ఆ ఆ లెవన్ డేస్ లైక్ మా ఊర్ కొంచెం కలర్ఫుల్ కనపడుతది ఊరు కాదు టౌన్ లైక్ వరంగల్లానే ఉంటది మాది సిటిల్ టైప్ ఏ ఉంటది ఇంకా మాదే బెటర్ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినంక
ఉమ్ మా సైడ్ ఎట్లా అంటే ఇటు సైడ్ పాటించరు మాది ఆంధ్రాకు దగ్గర అయితది అటు సో మాది అటు కల్చర్ ఉంటది తెలంగాణ కల్చర్ ఉండదు మాది
అంటే మనకి సంక్రాంతి క్రియేట్ చేసుకుంటారా బాగా
సంక్రాంతి బాగా చేసుకుంటాం మేము మళ్ళీ ఉమ్ సంక్రాంతి మంచిగా అయితది మాది త్రీ డేస్ మంచిగా అయితది
హైదరాబాద్ మా సైడ్ మా ఇటు సైడ్ మొ త్తం బతుకమ్మ దీపావళి సంక్రాంతి అంత ఏం ఉండదు అప్పాలు చేసుకుంటాం తింటాం బోగి పండ్లు పోసు కుంటారు కదా పోసుకుంటారు చిన్న పిల్లలకి పోసుకని లైక్ నార్మల్ రెడీ అయ్యి పిక్స్ దిగుతారు మనం అట్లాంటి కేటగిరీ గాదు ఉహూ అస్సలే కాదు ఓన్లీ సర్దు రోల్ మాత్రమే ట్రెడిషనల్ గా రెడీ అయితాం ఇక అన్ని నైట్ డ్రెస్ అవం నైట్ డ్రెస్ అ
హుహుహు
కంఫర్ట్ ఉంటది ఎంత ఫాస్టింగ్ ఉన్నా ఎంత పూజలు ఉన్నా
ఉహూ డైలీ చేస్తారా బతుకమ్మ మీరు నవరాత్రులప్పుడు
ఆహా చిన్నప్పుడు చేస్తుండే అల్లా చేస్తుండే కదా పెట్టాలి పెట్టాలి మా ఫ్రెండ్స్ కన్నా నేనే పెద్దది పెట్టాలి అనేసి
ఉహూ ఉహూ
తర్వాత పెట్టడం బంద్ చేసినాం సెవెంత్ నుంచి ఇంట్రెస్ట్ లేదు పెట్టక పయిన ఏం కాదు కానీ దాండియా ఆడుతం డైలీ
ఆహా
టెన్త్ వరకు ఆడిన టెన్త్ తర్వాత నుంచి నార్మల్ ఫస్ట్ డే లాస్ట్ డే
ఆహా దసరా కూడా చేయరా మీ కాలేజ్ లో ఫెస్ట్ అయితే
ఆహా ఆ బతుకమ్మ ఫెస్ట్ ఉంటది మాకు డీజే పెడతారు ఆ ఫస్ట్ అంటే మీకున్నంత పెద్ద లెవెల్లో కాదు జస్ట్ ఒక నార్మల్ టెంట్ ఇస్తామని ఇంట్లో ఇలా ఫంక్షన్ చేసుకుంటాం కదా టెంట్ వేసి చిన్న స్టేజ్ వేసి ఆ టైప్ లో తీ ఆ టైప్ లో చేస్తారు ఊ అంతే ఫ్రెషర్స్ ఫేర్వెల్ కూడా అంతే అంతే ఆ దశ ఒకటి ఉంటాది
ఫ్రెషర్స్ ఫేర్వెల్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఏ బ్రాంచెస్ అన్ని డిఫె రెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట
అవును అంటే మా దాంట్లో ఊ టూ టూ ఉం టాయి ఇట్లా మీకు బి బీటెక్ లో సిఎస్సి ఈసి ఇట్లుంటది కదా మా దాంట్లో లైక్ బీఫ్ ఫాము ఫామ్ డి, డి ఫామ్ బి ఫామ్ వాళ్ళందరు ఎ కుంటారు ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకి ఒకసారి లేకపో తే మీ అందరికి ఒపీనియన్ అడుగుతాడు ఫస్ట్ సార్ అందరం కలిసి చేసు కునే ఉద్దేశం ఉంటే చెప్పండి జేసుకుంటాం కానీ వాళ్ళట్ల కా దు వాళ్ళది వాళ్ళు జేసుకుంటాం అంటారు
ఆహా
వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ జేస్తాం ఇగ
హూమ్మ్
దీపావళి కూడా బానే జరుగుతాది మాసైడ్
ఆహా
క్రాకర్స్ కాలుస్తరు ఇగ నార్మల్ లక్ష్మీదేవి పూజ అంతే ఇంకేం ఫెస్టివల్స్ ఇష్టం
ఆ నేను ఎక్కువ అసలు పాటిస్ పేట్ గాను ఫెస్టివల్స్‌ల నైట్డ్రసు తిన్డం కూర్చోడం అం తే
నేను ఫెస్టివల్స్లో గాను కాని పూజ ఫాస్టింగ్స్ ఎవ్రీ ఫెస్టివల్‌కి ఫాస్టింగ్ ఉంటా చిన్నప్పటి నుంచి అల్వాటు ఈవెన్ ఇంటికి వెళ్ళకుండా ఉన్నా హాస్టల్ లోనే ఉంటా నేను ఫాస్టింగ్ అయినా
ఆహా
నేను ఫస్ట్ స్టార్టింగ్ బిఫమ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో టూ టైమ్స్ శివరాత్రికి ఇక్కడ్నే ఉన్నాను
ఆ
హాస్టల్లో థర్డ్ టైమ్ మాకు థర్డ్ ఇయర్లో నాకు పడింది శివరాత్రి అది కూడా వన్ డే నెక్స్ట్ డే ఎక్స్టెర్నల్ నుండి మేము ఎక్స్టెర్నల్ రాసిన ట్రెయిన్ ఎక్కినాం ఎక్స్ప్రెస్ ఎక్కినాం నెక్స్ట్‌ డే శివరా త్రీ జరుపుకుని మళ్ళ నైట్ త్రీకి మళ్ళ ట్రైనెక్కి నెక్ట్స్ డే వచ్చి ఎగ్జామ్ రాసుకున్నాం
వా గ్రేట్ అసలు అంత జర్నీ అసలు నేనయితే పోన్ కూడా పోన్
సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ మాక్ జర్నీ బ్యాంగర్ టూ సి హ్మ్ మహారాష్ట్ర బార్డర్లో ఉంటాది మాది
ఆహా
ఊమ్ సెవెన్ అండ్ హాఫ్
అది కూడా ట్రైన్ సెవెన్ అండ్ హాఫ్ అవర్సా
కెళ్తే టువల్ అవర్స్
ఆహా
ఫస్ట్ సెమిస్ ఉ సెకండ్ సెమిస్టర్లో మాకు బస్సెస్ అప్పట్లో ట్రైన్స్ బంద్అయయ్ గుర్తుందా రైల్వే ట్రాక్ ఏస్తున్నారనేసి సో ఇక్కడ నుంచి మాత్రం ఇక్కడ నుంచి మీకొస్తాయ్ అట్ సైడ్ వ తాయ్ హైడ్రాబాద్కి ఇట్ నుంచి అటూ ట్రెయిన్స్ లేకుండె సో ఒక్కటే ట్రైనుండె ఎక్స్ప్రెస్ అది మిస్ అయిపోయింది మేమ్ స్టేషన్ కెళ్ళేసరి కి బస్లో ఎళ్ళామ్ టువల్ అవర్స్ పట్టింది తెల్సా వన్ డే మొత్తం బస్‌లో ఒక ఫైవ్ బసెస్ ఎక్కినా
మరి హైదరాబాద్ అంటే ఎంత లాంగ్ అయితది
హైద్రాబాద్ టూ అండ్ హఫ్ హవర్స్
హైదరాబాదే దగ్గర అయితదా
ఆ
ఆహా
ఇంకా ఎక్స్ప్రెస్ ఎక్కితే టూ అండ్ హాఫ్ ఇట్లా డ్యూలెక్స్ అ టాయి కదా అది టూ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ లనే తీసుకొని వస్తది
ఆహా!
కట్ చేయ్
నేం చేయనా ఇగ.
ఏ ఎన్ ఎన్ని ఒక నిమిషం.